హలో
హలో
ఆ చిట్టి బాగున్నావా
ఆ బాగున్నా
ఏం చేతాలు
ఏంలే మీరేం చేత్తాలు
ఏం లేదు ఖాళీ గానే ఉన్నాం కూరగాయలు ఆ అదే కూరగాయలు కోస్తన్న ఇప్పుడు ఆకుకూరలు
హా హ్హ్
ఎక్కువ ఏ కూరలు తింటారు మీరు
మేమా మేము ఎక్కువ మీరు
మేము ఆకుకూరలు కూడా తింటాం ఎక్కువ
ఆహా ఆకురాలల్లా ఎమ్ ఇష్టం
ఆకుకూరలలో తోటకూర ఎక్కువ ఇష్టం గా తింటాం ఇగా పిల్లలకు తొందరగా అరుగడానికి మంచిగా వాళ్ళకు అవి ఎక్కువ పెడుతం కదా అనేసి ఎక్కువ శాతం ఆకుకూరలే తింటాం అన్లా తోటకూర ఎక్కువ తింటం తోటకూర పాలకూర
అవునా అమ్మాయి నాకు కూడా ఫుల్ ఇష్టం చిన్నప్పటి నుంచి తోటకూర అంటే మళ్ళా ఇంటి దగ్గర ఇంటి దగ్గరనే పెరుగుతది కదా ఆది ఎక్కువ
మ్మ్ హ్
ఇంటి దగ్గర పెరిగింది మా అమ్మ తీసుకొచ్చి వండుతది మా అమ్మ వండిదంటే ఇష్టం నాకు ఆ తోట కూర
ఎక్కువ నాన్ వెజ్ లు ఏమి తింటారు మరి ఏమి ఇష్టం నాన్ వెెజ్లా చికెనా మటనా ఫిష్ ఆ
ఎక్కువ
వారానికి ఎన్నిసార్లు తింటారు ఫిష్
ఆ వన్ వీక్లా వన్ టైమ్ తింట అంతే ఫిష్ ఎక్కువ
హ్హ్మ్
మళ్ళా ఇక్కడ ఫ్రెష్ గా పడతారు కదా చెరువుల
మ్ హు
అప్పుడు పట్టినప్పుడు చాన తీసుకుంటారు మా డాడీ వాళ్ళు కొని ఇగ అవ్వే ఎక్కువ తింటాం
మ్మ్ హ్హ్ నేను కూడా అంతే మాకు సండే స్పెషల్ చికెన్ కంటే ఎక్కువ ఫిష్ తింటం మేము సండే రోజు ఖచ్చితంగా ఫిష్ తేచ్చుకుంటాం
మీకు కూడా ఫిష్ అంటేనే ఇష్టమా
ఆ ఆ నాకు కూడా ఫిష్ అంటేనే ఇష్టం వీక్లీ వన్ లేదా ఎవరైనా చుట్టాలు గిట్ల వచ్చినప్పుడు అప్పుడు కూడా ఫిషే తీసుకొస్తాము ఎక్కువ
ఆ హా మళ్ళా ఫిష్లా లా ఫిష్లాలా కూడా ఓన్లీ నేను నడుము ఒకటే తింటా తోక, తల కూడా తినను అదే ఆ అదొక్కటే తీసు ఇష్టం మధ్యలో నడుమే బాగుంటది నాకు అదోక్కటే ఇష్టం నాకోసం అని అదోక్కటే ఉంచుతరు ఇగా నాకు
మ్మ్ హ్హ్
మీరు మొత్తం దింట్రా
మ్మ్ అట్లా ఏం లేదు ఇగా మాకు మొత్తం తింటాం
ఆహా
కాకపోతే ఎక్కువ చికెన్ కంటే మటన్ కంటే ఎక్కువ చెరులో పడతారు కదా అప్పుడు ఇగ చెరువులో ప ట్టినవి ఫ్రెషగా ఉంటాయి మల్లా మాం చిగా అని అప్పుడే తెచ్చుకుంటాం మేము కూడా ఇక్కడ ఎట్లా డబ్బా దగ్గర అయితే వాటి ఐసు ఐసే ఇత్తరు కదా చాపలు కొంచెం ఇక అవి చచ్చిపోయి ఎ ఎప్పుడో చచ్చిపోయినాయి మళ్ళా కొంచెం కలర్ చేంజ్ అయి అవి ఇవి ఉంటాయి ఇ అవి మంచిగా అనిపియి ఇక ఎక్కడనైనా ఇవి చెర్లల్లో పట్టినప్పుడు తీసుకుంటాం
మా నాన్న ఎక్కువ అక్కడే తేడు హైస్వేటినవి మ్ ఐస్ పెట్నవి తీస్ కారాడు ఓన్లీ షా ఇక్కడ పట్టినేవి తీసుకొత్తారు లేకపోతే బాగా దిన బుద్ధి అయినప్పుడు తి పట్టుకొనొత్తాడు
ఉమ్ హ్మ్
ఓలల ఎసి
ఉమ్
ఇంకా వర్షం పడ్డప్పుడు చనాా ఫిష్యులు దొరుకుతయి గా అప్పుడు అది ఎక్కువ రోజులు ఉండాలంటే ఇగ మా అమ్మ పచ్చడి అయి చెత్తది అ చాన్ రోజులు తింటాం ఇగ అప్పుడు
ఉమ్ హ్మ్ పచ్చిగా కూడా బేడతారా ఎందుకంటే వర్షాకాలం ఊకే వాడతారు కాబట్టి అప్పుడు మంచిగా కొంచెం తక్కువగా రేట్ కి ఇస్తారు మంచిగ ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి పచ్చడి పెట్టుకోవచ్చు మేము కూడా పెడతాం అట్లనే వర్షాకాలంలో ఎక్కువ పెడతాం ఇప్పుడు తక్కువ
ఆ
ఇంకా మిగతా రోజులు ఏం ఏం కర్రీస్ తింటారు మే మేమైతే ఎక్కువ పప్పులును ఆకూరలు ఈ కూరగాయలు కూడా తింటాం గానీ అవి మార్కెట్లా అంటే అన్ని కెమికల్స్ వేట్టి ఇప్పుడు ఫ్రూట్స్ అయినా ఇవి కూరగాయలు అయినా కూడా అవి ఎట్లానో ఉంటాయి
అ
ఉండయి కదా అందుకనెసి ఎక్కువ శాతం అయితే
మేము కూడా వారంలా ఎక్కువ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అన్నట్టు తింటాం అంటే అది ఒకటి తిన్నట్టు ఇంకొకటి ఎక్కువ అట్లా తినం ప్రతి ఒక్కొక్క వార ఒక్కొక్క రోజు ఒక్కొక్క కూరగాయలు అట్లా తింటా ఒకటే తి అంటే మళ్ళా దాని వల్ల ఏమన్నాయితాది అని ఒకటే తినం మే
ఉమ్ హ్మ్ ఈ ఎక్కువ మంచిగా పోషక పోషకాహారాలు తింటే మంచిగా ఆరోగ్యంగా మంచి కొంటాం కదా అందుకే ఎక్కువ శాతం అయితే ఆకూరలు ఫిషూ క్యారెట్ బీట్రూట్ ఇవి కూడా చేత్తరా మీరు క్యారెట్ బీట్ బీట్రూట్ కర్రీస్
ఆ చేద్దన్
ఉమ్
కానీ బీట్రూట్ ఎక్కువ, తినం మేము అందుకే ఎక్కువ వండదు మా అమ్మ
ఉమ్ హ్మ్
మీరు తింటార బీట్రూట్
ఆ తింటాం, బీట్రూట్ తోని ఉమ్ ఎక్కువ శాతం అయితే, బీట్రూట్ ను మిక్సీ పట్టి చపాతి పిండి ఉంటాయి కదా వాటర్కి బాదలు ఈ జ్యూస్ పోసి ఇది మిక్సీ పట్టింది ఉంటాది, కదా బీట్రూట్ అది పోసి కలిపి చేసి పిల్లలకి ఇస్తా కొంచెం వాళ్లు తినాలంటే అది ఇష్టపడరు కదా అట్లా అనేసి చపాతిలాగా చేసి ఇస్తా
ఆహా మా అమ్మ అయితే, క్యారెట్ క్యారెట్ ని హల్వా చేత్తది. స్వీట్ లెక్క నాకు స్వీట్స్ అంటే, ఎక్కువ ఇష్టం ఆ స్వీట్స్ ఎ క్కువతింటా అది చేత్తే
ఉ హు
ఇంకా పచ్చడల్ తింటారా మీరు
ఆ తింటాం పుదీనా, పుదీనా పచ్చడి బీరకాయ పచ్చడి ఎక్కువ తింటాం.
ఆహా
బీరకాయ పచ్చడి, పుదీనా పచ్చడి ఇవే ఎక్కువ శాతం అయితే ఎప్పుడన్నా ఒకసారి టమాట
గోంగూర పచ్చడ, ఎక్కువ ఇష్టం మళ్ళ గోంగూరలో కూడా మీరిపకాయలు ఎసి మా అమ్మ మంచిగా నూరుతదంటే ఫుల్ ఇష్టం దాన్నే తింటాం ఇగ ఎక్కువ
ఆ గోంగూర కూడా మంచిది. ఆ యి ఎట్లాంటే అలా తినడం వల్ల కొంచెం మంచిగా రక్తం పెరుగుతది ఆరోగ్యానికి కూడా మంచిది గోంగూర
అవును మళ్ళా అది ఎక్కడ పెట్ ట్టినకూడా ఉంటది, మనం పెట్టుకొని ఎప్పుడైనా తినబుద్ధి అయినప్పుడు తెంపుకొని కూడా తినొచ్చు మంచిగా
ఉమ్ ఇంటి దగ్గర కూడా పెట్టుకోవచ్చు గోంగూర
ఉమ్
ఇగ ఎక్కువ మార్కెట్ల అది సీజన్ బట్టటి వస్తందా లేక కపోతే ఎప్పటికి ఉంటదా, గోంగూర నాకు తెలిసి సి ఎప్ ప్పుడో ఒకసారి ఎప్పడికైతే మార్కెట్ల ఉండదు, అది
ఉంటే ఉంటాది, కావచ్చు
ఉమ్ ఈ ఫ్రూట్స్ కూడా ఫ్రూట్స్ కూడా ఇప్పుడు, అన్ని అసలు ఎట్లా మొత్తం కెమికల్స్ పెట్టి ఈ పండితళ్లు బన్నానా అయినా ఇంజక్షన్స్ఆ ఏష్ ఎం గ్రేప్స్ కు ఆ మందులు పెట్టి అన్ని కెమికల్స్ కలిపి పండితలు
అవును నన్నీ అసలు మనం చేట్ ఎట్లు పెట్టుకొని తినడమే మంచిదట్టుంది, ఇప్పుడు మొత్తం మనం బయట కొను కుంటేనే అయితే అన్ని కెమికల్స్ ఎ అయి తినడం తినడం కంటే తినకు పోవడమే మంచిదట్టుంది మనం పెట్టుకొని ఏంకె కెమికల్స్ లేకుండా, మంచిగా పండ పెట్టుకొని,
మన ఇంటి ద ఇంటి దగ్గర ప్లేస్ చాలా ఉంటే మంచి, ఇగ అన్ని ఇంట్లో పెట్టుకొని ఇంటి దగ్గరయినా లేకపోతే బాయి దగ్గరయినా పెట్టుకొని పండించుకొని తినడం బెటర్ ఈ కాలంలా
ఆ
లేకపోతే అసలు బయటి ఫుడ్ అసలు ఎట్లా తయారు చేత్తలు ఆ ఫో ఫోన్న్లలా చూత్తటయితే అమ్మో ఇంకా
ఆ ఫుడ్ నే ఎక్కువ ఇష్టపడి తింటాళ్లు ఫాస్ట్ ఫుడ్ నే
ఊ
ఈ చిప్స్ అయితే దాండ్లా చిప్ సో ఎప్పుడో ప్యాక్ చేసి నైట్రోజన్ గ్యాస్ పెట్టి అది ఖరాబ్ కాకుండా ఎప్పుడో ప్యాక్ చేసినవి తింటే ఎన్ని రోగాలు వతనయ్
ఆ అవే ఇష్టంగా తింటలు పిల్లలు కూడా మళ్ళీ
అవును
పిల్లలు పెద్దలు అందరు కూడా బయట ఫుడ్నే ఎక్కువ ఇష్టపడతారు మళ్ళీ ఆ ఫుడ్ డేమో ఇంత ఘోరంగా ఎట్ల తయారు చేతలన్నది తెలుతలేదో వీళ్ళకి ఎట్లనొ గని ఇగ వాళ్ తయారీ జూసి చేసే జూతే అయితే గోరంగ్ ఉన్నది
అవును మళ్ళా చాక్లెట్స్ అమ్మాయిల అయితే ఎక్కువ చాక్లెట్స్ ఏ తింటలు ఆ చాక్ క్లేట్స్ వల్ల పండ్లు పుచ్చిపోవడం అంత ఫుల్లు జ జబ్బులొతనయ్
ఊ అసలు అలా పురుగులు కూడా తయారయితనయ్ గని అయి ఎందుకో ఏమో అంత ఇష్టంగా తింటారు ఈ చాక్లెట్స్ ఉ ఐస్ క్రీమ్స్ ఊ ఆ సరే